హలో
ఏం చేయలేదండి ఖళీగానే ఉన్నాను మీరు
నేను ఏం చేయల ఖాళీగానే ఉన్నా
ఇంకేమండి విశేషాలు ఆదివారం కదా ఈ రోజు ఏమి మాంసం తిన్లేదా
నైట్ పెడతారు మేము పీజీలో ఉన్నాం కదా మాకు ఒక పూటె పెడతారు
మీకున్ రాత్రి పెడతారాండి
ఆ రాత్రి చికెన్ బిర్యానీ పెరుగుపచ్చడి పెడ్
మధ్యానం ఏం పెట్టారండి
మధ్యాహ్నం అన్నం పచ్చడి సాంబార్ టేస్ట్ ఏం బాల అస్సలు బాల పెరు తెచ్చుకొని తిన్నామయినా తిన్నట్లేదు ఆకలేస్తుంది బయ్ అక్కన్నా వెళ్ళి తినాలి పచ్చడి పెట్టారు కంటే స్టేమ్ అంతా బాలేదు
ఉ
మీరు తిన్నారా మధ్యాహ్నం
తిన్నానండి మాకు అదే సాంబార్ పెట్టరండి మళ్ళీ నేను పెరుగు తెచ్చుకొని పొడితో తిన్నా
ఉహు
ఉ
ఉ ఇప్పుడేం తినలేదా సాయంత్రం
ఇప్పుడు చేసుకుంటానండి మ్యాగీ
ఆ మ్యాగీ గూడ చేసుకుంటారా మీరు దేనీలో చేసుకున్నారు
ఇక్కడ కెటిల్ అని కెటిలో చేస్తాను
పిజిలో అలోనా కేటిలు
ఉ లోపలికి అలో చేస్తారండి ఉ
మ్యాగీ చేసుకుంటున్నారా ఇప్పీ చేసుకుంటున్నారా
ఇప్పి
ఉ
హు
మ్యాగీ చేసుకో అక్క టేస్ట్ బాంటది
మ్యాగీ కేక్ ఇక్కడ కింద దొరకట్లేదండి దూరంకి బోవాలి
ఉహు
ఈరోజు ఏమి కళాశాల లేదా
ఈ రోజు ఆదివారం గదా మా స్నేహితులు కొంది కానీ వాళ్ళు వెళ్ళేసి మధ్యాహ్నం కంతా వచ్చేస్ రు మాకులేదు హ అవునా ఏం చెప్పారు
పోయినాము క్లాస్ లోకి అందరూ వచ్చినారు
ఉ
ఇంకా మేడం వాళ్ళ పిల్లల్ని పిలుచొకొని వచ్చింది ఇంకా వాళ్ళని చూస్తా కూచున్నాంమండి వాళ్ళ అల్లరే
ఉ
ఉ
చిన్న పిల్లలు కదా అల్లరి చేస్తారులేండి
ఆ వాళ్ళ ఇద్దరు వాళ్ళిద్దరు ఒకటేనండి ఆడు కుంటా వాళ్ళిద్దరు పిల్లలు పిల్లోళ్ళే కదా వాళ్ళిద్దరు ఒకసారి పిన్స్ అండి
కవల్ కవల్ పిల్లలా
పిల్లలండి
ఉ
అందుకు ఆడుకుంటా గిల్లుకుంటా ఉన్నారండి మూడేళ్ళు ఉంటాయి వాళ్ళు
ఉహు
ఆ ఇంకా ఒక రెండు మూడు గంటలు అక్కడే ఉన్నాము
ఉ
తర్వాత మేము నివసిస్తున్నా పీజికి వచ్చిన అప్పటికి ఇంక వాళ్ళు ఫుడ్ తీసుకొని వచ్చినారు
ఊ
తిన్నాము కాసేపు ఇంకా మేమిక్క గేమ్ ఆడినాం
ఏం గేమ్ ఆడారు
బిజినెస్ గేమ్ అండి
ఉ అంటే ఏంటి ఆ నేను చెప్తాను అది అది నిజమో కాదో చెప్పండి ఒక బోద్ లాగ్ ఉం టది ఆ బోర్డు లో అన్ని కంట్రీల పేర్లుంటాయి
ఉ
రెండు డైలు రెండు డైస్లు ఉంటాయి అవి వేసామంటే అక్కడ పడే నెంబర్ బట్టి ఆ రెండు కలిపితే ఎంతొస్తుందో దాన్ని బట్టి కాయిన్ జర్పుత రావాలి ఒక కంట్రీ దగ్గరకెళ్తాము ఆ కంట్రీ మనకి కావాలి అంటే కొనుక్కోవచ్చు డబ్బులు ఇచ్చి లేకపోతే మనం దాన్ నుంచి వచ్చేచ్చు అదేనా
ఉ అదండి కొనుక్కోవచ్చు వేరే వాళ్ళు మన దాంట్లోకి వెళ్తే వాళ్ళు మనకి ఇంత అని డబ్బులు పే చేయల్ల ఐ మీన్ కట్టలా
ఉ
వాళ్ళకు వద్దని పోతే వెళ్ పోచ్చు మళ్ళీ ఒక్క ఒక్కసారి తిరిగేసరికి మళ్ళీ పదఐదు వందలు ఇస్తారండి అంత ఒక కంట్రి మొత్తం తిరిగేసి
ఆట మొదలవ్వక ముందు పదహైదు వేలు ఇస్తారు కదా
పదైదు వేలు ఇస్తారు కొన్ని దేశాల మీద మనమే డబ్బులు కట్
ఉ
యూనో అట్లా కొన్ని దేశ
ఉ
మనమే డబ్బులు కట్టాలి దాంట్లో కొంచెం లాభ నష్టం వస్తుందన్ని కొన్నిసార్లు లాభాలు వస్తే కొన్నిస నష్టాలు వస్తే ఒకసారి పాస్పోర్ట్ అన ఒకటి ఉంటాది అది పోతే ఐదు వేలు కట్ ట్టల
ఒకవేళ ఐదు వేలు కట్టకపోతే
మీరు ఇంతవరకు కొనింటారు కదండి కార్డ్ మీరు ఏవైతే తీస్ కొనింటారో దానికి ఇప్పుడు మీ దాంట్లోకి వస్తే మీకు డబ్బులియ అవసరం ఉండదు మీరు ఎప్పుడైతే ఐదు వేలు కడతారో అప్ ఇప్పుడే మీకు పాస్పోర్ట్ ఇస్తాము మీరు కట్టలేదు వద్దు అం మీరు మామలుగా వెళ్ళొచ్చు కానీ మీకు మేము ఏమి ఇవ్వమండి డబ్బులు అయితే ఇయ్యం
ఆహా దాంట్లోనే ఇంకా ఛాన్స్ మామలనే దాంట్లో ఇంకా ఛాన్స్ యూనో అని ఉంటాయి కదండి యూనో వస్తే యూనో లో పాజిటివ్ వస్తే ఆ డబ్బులు వస్తుంది నెగిటివ్ వస్తే డబ్బులు వెళ్ళిపోతుంది ఛాన్స్ లో నెగిటివ్ వస్త డబ్బులు వస్తుంది పాజిటివ్ వస్తే డబ్బులు వెళ్ళిపోతుంది
అవునండి మీరు ఎప్పుడైనా ఆడారాండి.
ఆహ్ నేను నా స్నేహితులతో ఆడతానండి. బాగుంటుంది గేమ్. ఆహ్ ఎప్ ఎప్పుడు అంటే ఒక్కోసారి ఒక్కోరు వాళ్ళు కొన్ని కట్. కంట్రీ బట్టి దేశం బట్టి వాళ్ళకోచ్చే డబ్బులు బట్టి ఉన్.
దంట్లా అప్పిస్తారా అండి బ్యాంక్.
ఆహ్ అప్పులు కూడా ఇస్తారు మీరు ఎంతైనా తీసుకోవచ్చు కానీ. ఒక చుట్టూ. తిరిగితే ఇంత కట్టాలి అని చెప్పి ఉంటది. ఆ గేమ్ నాకు సరిగ్గా తెలీదు మా స్నేహితురాలు కైతే బాగా తెలుసు. మాకు తెలిసినంత వరకైతే మేము. ఆహ్ ఎంతనో తీసుకొచ్చి దానికి ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి అని ఉంటది. వడ్డీ కట్టాలి అని ఉంటది నాకు అంత బాగా. తెలీదు కాబట్టి నా స్నేహితురాలిని అడిగితే చెప్తుంది దాని గురించి. నాకు తెలిసినంతవరకు మనం ఎంత. ఎంతమంది ఐనా ఆడొచ్చు కానీ ఎక్కువ మంది ఆడారంటే డబ్బులు బ్యాంక్ లో డబ్బులు సరి. సరిపోదు కాబట్టి ఒక ముగ్గురు. ఒక నలుగురు అయితే బ్యాంకు లో డబ్బులు సరిపోతుంది ఒక ఐదు మంది ఆరు మంది అయితే డబ్బులు తక్కువ వస్తుంది.
ఉమ్ అందరికి ఇవ్వాలంటే లేట్ అవు ఆహ్ చాన ఆలస్యం అవుతది.
ఉమ్ ఆలస్యం అయితది ప్లస్ డబ్బులు సరిపోదు కూడా.
ఉమ్. ఉమ్ ఏమండి పొద్దున ఏం తిన్నారు.
హలో.
పొద్దున ఏం తిన్నారండి.
పొద్దున పులిహోర పెట్టారండి అసలు ఏం బాలేదు కానీ కొంచెం తిన్నాను.
స్కిప్ మీ పీజీలో ఫుడ్ బాగుంటుందండి.
ఆహ్ మొదట్లో బాగునింది. మొదట్లో అంతా అన్నం. సాంబార్ వడియాలు పచ్చడి ఇవి పెడతా అని. అన్నారు ఇప్పుడు ఫుడ్ మరు. పేయింది అంతేం బాగా పెట్టాట్లేదు.
ఇప్పుడు నెల నెలా కడతారండి మీరు డబ్బులేం సంవత్సరానికి కడతారా.
ఆహ్ అంటే వాళ్ళు నెల నెల కట్టమని అడిగారు నెలకి అంటే ఐదు వేలు వస్తుంది. అది సంవత్సరం కంటే వాళ్ళకు. తో మాట్లాడుకొని ఒక నలభై ఐదు వేలు యాభై వేలు కొట్టించుకుందము అనుకుంటున్నాము. కానీ ఈ జూన్ మంత్ అంతా. హాలిడేస్ ఓన్లీ థర్డ్ ఇయర్స్ కి మాత్రమే ట్రైనింగ్ ఉంది కాబట్టి. ఇంకా ఈ నెల. కి మాత్రం ఐదు వేలు కట్టండి వచ్చే నెలల నుంచి సంవత్సరం కట్టుకోండి అని చెప్పారు వాళ్ళు. ఏంటోనండి ఈ హాలిడేస్. టైం లో కూడా కాలేజ్ కి వెళ్ళి ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది.
ఉమ్ తప్పదండి.
జాబ్ వచ్చేంత వరకు.
మళ్ళోస్తే మల్ల ఉమ్
హ
మీ రూమ్ లో ఎంత మంది ఉంటారండి?
మా రూమ్ లో ముగ్గరం ఉంటాము. నేను వేరే డిపార్ట్మెంట్, మిగతా వాళ్ళు వేరే డిపార్ట్మెంట్. కానీ అందరూ మంచోళ్ళు కలిసిమెలిసి ఉంటాం.
అందరు మంచివాళ్ళండి.
మందిరు మంచి
దాంట్లో ఎక్కువ ఎవరు మంచళ్ళు ఉండారా అండి?
నేందండి
మీరేనాండి
మెరేనండి అట్లేం ఏం లేదు అందరూ మంచోలే అందరు కలిసిమెలిసి ఉంటాం ఒకరు గొడవ పడితే ఒకరు మాట్లాడుకోవడం స్నేహతులు అంటే ఏ గొడవ లు తెలిసిందే కదా
అట్లా పడకూడదండి గొడవలు
ఓ దాది మా రూమ్ లో వేరే అమ్మాయి ఉందనమాట అమ్మాయి చెప్ప పలమరి మాట ఎప్పుడు చిన్న వాటికి గొడవ పడుతుది. దేనికి గొడవ పడలో దానికి పడదు.
అట్లా గొడవ గొడవ పడుతుందంటే దానికి కారణం మీరేనంటారండి. ఆ అమ్మాయి గొడవ పడుతుందంటే దానికి కారణం మీరు చేసే
ఏమో అండి కొన్ని కొన్ని సార్లు అదే చెప్ స్తున్నాయి కదా ఎన్ని కొన్ని కొన్ని సార్లు మా తప్పున్నా కూడా ఆ సర్దుకునే స్తది ఎవరు తప్పు లేనప్పుడు గొడవ పడుతది.
అది తన ఉన్న ఒక ఉద్దేశం అండి అంతే
ఏం లేదండి అపాప అలాంటిది ఏంటి
హ
ఉమ్ ఇప్పుడు కూడా నాకు కిందకి వెళ్ళి మజ్జికి తీసిచ్చింది. తిన్ తాగాను మ్ ఇప్పుడు నా స్నేహితులతో బయటకి వెళ్ళాలి అనుకుంటన్నాను. కానీ ఆ అమ్మాయి రానంటుంది.
ఇన్ ఎందుకండి
ఏమో అండి నేను వెళ్ళి స్నేహితులు ఆ అమ్మాయికి నచ్చరంట అందుకు వాళ్ళతో వెళ్తే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటారు నేను రాలేని మీరు వెళ్లేస్రండి అనిచెప్పింది.
మ్హ ఎందుకు నచ్చరండి ఆ అమ్మాయికి వాళ్ళు?
ఏమో అండి వాళ్ళు కొంచెం షో చేసే, ఓవర్ యాక్షన్ చేసే టైప్ వాళ్ళు నచ్చరు అ పాప కి నాన్న అంటే నాకు అలవాటు అయిపోయిందండి వాళ్ళే మంత ఓవరాక్షన్ కాదు. కానీ ఆ పాపకు అట్లా కనిపిస్తాను. గంతే నాకు నాకు సె సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు అలవాటు కండియర్ నుంచి వాళ్ళు అలవాటు అయిపోయారు. కాబట్టి నాకేమి అంత అనిపియదు. ఆ పాప కి ఇంకా వాళ్ళు అలవాటు అవ్వలా కొత్త వాళ్ళక కాబట్టి అట్లా అనిపిస్తది.
అమ్మాయి పోదాండి బయటికి
పోతుదండి వాళ్ళ క్లాస్ వాళ్ళతో పోతది మాతో ఎక్కడ వస్తది.
మీతో రావాలంటే వాళ్ళు ఉండకూడదండి
అదే అండి కానీ ఇంకా ప్లాన్ చేసిందే వాళ్ళు ఇం కావాలి లేకుండా ఎట్లా అని చెప్పి నాకు అప్పుడు ఇంకా అట్టు పనులు ఎట్లో కావాలి అవి విన్నా తెచ్చుకుందామ అని వెళ్తున్నా నేను కూడా
హ్మ్
సరేనండి మరి ఉంటాను
ఉంటానండి హ్